హలో బాన్నావా
బాగుండ బాగుండవా
ఆ
ఎంచేస్తానవ్
వంటయ చేసినా ఇప్పుడే
తిన్నారా
లేదు
ఏమంటాయి ఈసాబ్
మామిడికాయ చట్నీ
ఆ బఓ ఏమెమి ఏసి చేశావో
ఏం వేయలేదు దాంట్లో ఏం మాడికాయలు కోసి ఉప్పు వేసి కారం వేసి సి తెల్లవాయిలు వేసి మిక్సీ కానిచ్చ తర్వాత ఆయిలు పోసి దాంట్లో తరువాత గింజలు వేసి
ఆ ఆ అబ్బ స్కూల్గాయాడా
పోయచ్చ తలకాచ్చ
అప్పుడచ్చనాలయే
వానికి నైట్ ఫుల్ బాగాలేదు వాంతులు బేగురు పెట్టుకున్నాయ నైట్ చల వాడుదలు
ఏమి
ఏమో సడన్ గా రెండు గంటల నుంచి స్టార్ట్ అయినాయి
ఏం తిన్నాడు నిన్ను
ఏం ని నైడు పెరు పెరుగు అన్నం అంటము అప్పుడప్పుడు చేసినాయిదే మళ్ళా కారంమ అప్పుడు చేసినద
మా తిినదా బయటా
ఆ కురు కూరేలు ఏంటో తెచ్చుకొని తిన్నారుారు పిల్ల్లోలుు అవి వాళ్ళు లేరు
అసలు ఇప్పుడు కురుకురళ బళ్ళ చెడ్డాపోయి ఆ జ్యూసులు కూడా అలవాటు చేయద్దు
ఏతే వాడ తాళ మ అషం తాళ
జ్యూస్ బాలే తాగుతాడు డ్రింక్స్ కాాల అంటే అయ అలవాటు చేయి ఏంటన్నా క్యారెట్ జ్యూస్ ఆ బీట్రూట్ జ్యూస్ అ
ఆ
చక్కర వేసి కొడితే ఇ
ఆ
మేము అడవి ఎంటర్ చేసుకుంటా ఉన్నాం పేర్లు ఏబిసిీ ల వైజ ఏేం టాబ్లెట్లన్నీ సెట్ చేసుకుంటా ఉ
అ దాంతో సరి చేసి చెప్తాండివి జ్యాప్సులు చూసినావా
చూల్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావేమో అనుకున్నా చూసినా అంటే సెర్చ్ చేసిన నా అవి వస్తున్నాయి కానీ మన సైడ్ కొట్టిన్నాను కడపని టువల్వ్ కే లో అట్లా చూపిస్తాండి ఆ నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకో వర్క్ ఇండియాని లాగిన్ అయ్యి దాంతో ఇంటర్ బేస్ మీద ఏం స్కిల్ వేయి పెట్టు వర్క్ ఇండియా దాన్ని బట్టి చేసుకోవచ్చు డౌన్లోడ్ చేస్తున్నావా
అదే చెబితే పేరు ఏందని
అమ్మలా పోన్ చేయలా కాయలకు పోయిందంట ఎ వాడు ఫోన్ చేసినడు డబ్బులుయ డీజిల్ కు లేదు అని ఏ అంత నేను ఉఊప్ప పోలేదానిండి ఈ రోజు కాయలకు మళ్ళీ నండి పొద్దున్నే సీరియల్లో పెట్టుకోవాలని వచ్చినాను మళ్ళా పోయిందంట అమ్మా అన్నాడు
వసినవా అమౌంట
లేశినం
అంతా
వంద అడిగినాడు మళ్ళా ఏం చె పోని వేరే వాళ్ళ సెల్లలతో చేస్తాను అన్నాడు. ఉ అ డబ్బలూ అస్సలు ఉండడం లే ఈ ఎండకు ఇది అయిపోతాంది. బ్యాగ్ ఉన్ని న్నా క్యారీ లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నానా బాటిల్తో సహా ఓ బాక్సు, స్పూను, కర్రీ బాక్సు, బాటిల్ స్టీల్ దీ.
బ్యాగు కూడా వచ్చిందా.
లేదు మూడు వందలు అది. స్టీల్ బాటిల్ పెద్దది వస్తుంది చూడు ఇట్లా ఓపెన్ చేసేది.
ఆ ఆ
ఆ బా ఆ బాటిల్ వచ్చింది, స్టీల్ దే క్యారీ లంచ్ బాక్స్ ఒకటి చిన్నది దాని మళ్ళా కూరది ఒక చిన్నది ఒక స్పూన్ అచ్చింది.
దాంట్లో టూ రాలేదా ఒక క్యారీ బాక్స్ ఒక పక్క అట్ల ఉండి ఒక పక్క క్యారీస్ ది.
అట్లా కాదు స్టీల్ది ఉత్త నార్మల్ ఇట్లా ప్లేయిన్ నేను మళ్ళా పోటో పెడతా
అంతా స్టీల్ దేనా
ఆ మూత మాత్రం ప్లాస్టికు
అదేంది అబ్బా
మల్లా పెడతాలే.
ఇంకా ఎన్ని కాల్స్ ఉన్నయి నీవి. కాల్స్ ఎన్నున్నయి.
ఓ ఎన్నిలేవు. పని చేసుకుంటాన్నాం స్టోర్ లో.
ఆ
ఇంగేం అక్క డబ్బులు బ్యాగ్ బ్యాగ్ కూడా ఆర్డర్ పెట్టినాన బ్యాగ్ వస్తుంది. డబ్బులేయిమను మామను. ఆ
మామ పోయి ఉత్త చేతుల ఊపుకుంట వచ్చి ఇరవై వేలు ఇస్ స్తారంట ఆడ ఏదో మాల్లో
ఆ
ఫుడ్డు అన్ని మండే అంట అక్క
అప్పుడు ఇల్లు చూసుకోవాలా
ఇల్లుకు ఏడు వేలు అయితాదంటా. ఏదన్నా రూమ్ హాస్టల్ పిజిలు
ఆ గ అద్దె రూమ్ తీస్ పోయేడి అయితే మీరు ఇద్దరు పోవాళ ఒక్కరు పోయేది కుదరదు.
మామ ఒక్కడు పోతాడంట పొమ్మంటే.
యాడికి
ఆడికే ఇద్దరము ఖర్చు ఎక్కువ అయితాది అంటున్నాడు మామ.
అందులే ఇక్కడ కూడా నీకు కంప్యూటర్ వచ్చు కాబట్టి సిస్టమ్ వరకు నీకు సిస్టమ్ వర్కుది నువ్వు జాబ్ చూసుకోవచ్చు మా మా మా ఫుడ్ చేసే దానికి పోవచ్చు ఫూడ్డి చే క ఎందుకు కనుక్కుంటే వేరే వాళ్ళని చాలా డబ్బులు వస్తుంది తెలుసా వండ చేసేకి లేకుండే లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ పోవచ్చు
ఈ ఆడ సిటీలోళ తొలడంత మామకి అడచాయి క ఆరందికు
అవునులే అవి లేకపోయినా కూడా ఫుడ్ చేయొచ్చండి ఫుడ్డు చేసేకయినా యాభై వేలు అరవై వేలు ఇస్తారు రంటా వంటజసే దానికి
అనుకోవచ్చు కదా నువ్వా అండి అట్లా అడిగి
చే మా తాత ఉనాడు కనుకుంటా
ఆంటీ పందుకడు ఆంటీకి తెలుసు కూడా
ఆంటిన మొన్న ఎప్పిన నన్నకే నేను చెప్పినా ఇక్కడ వస్తే ఫుడ్ చేసేయి క మీకైతే బాగా చేసేట్యితే మస్తుత్గా పోవచ్చు మా ఉంటాయి పాపదు కొంచవానేే ఏమో అండి వాళ్ళు ఆడ వస్తారా రారులో ఇప్పుడు ఆంటికి ఇరవై ఎనిమిది వేలు
తెరిందా మళ్ళ
ఇరవై ఏడు వేలు మొత్తం వస్తుంది ఇరగలే అద హౌస్ కీపింగిందె అదే అంట మా నాకు నేను అప్పుడు అంతే అనుకున్నా అసలు ఇప్పు అన్నీ డ్యూటీలో కూడా తెల్సా అంటీ ఇప్పుడున్నప్పుడు ఒకటి రెండు పడతాయి అది అర్ధగంట గంట అర్ధగంట ఒకరు బుక్ చేసుకుంటే అర్ధగంట ఒకరు జ చేసుకుంటారు ఇంకా పన్నే పడవు తెల్సా రోజంతా కాళు ఇంటిక వచ్చి ఆరాంగా కూర్చొని మళ్ళా పోతుంది అంటీ ఆ డ్యూటీ పడింది అన ఫాస్ట్ ఫాస్ట్ గా పోతుంది దగ్గరే అని నడుచుకుంటా లేదా మధ్యాహ్నం దాకా అడ కూర్చొని మధ్యాహనం వరకు పడుకోకుండా మధ్యాహ్నం నుంచి అయిన ఇంటికి వచ్చేస్తడి బాగా ఈజీ పని ఆంటికి కింద జాయిన్ చేపించింది అనుకో ఎవరున్న వాళ్ళ కూడా నాలుగు వేలుంట ఆంటికి వర్క్ లో జాయిన్ అయ చేస్తా ఉంది ఇకేం అంత కన్నా ఇరో ఏడు వేలు అంటే పెద్ద పెద్ద చదువు చదివినా వాళ్ళకి కూడా రాదు కానీ భాష వచ్చిండ వాళ్ళు ఇంగ్లీష్ అర్ధ అయితంది కొంచెం ఇంగ్లీష్ బాగా అర్థం కావాలా కనాడ వచ్చండాల మ ఇే ఏ ఏం చేస్తునావ్ హలో హలో
హలో హలో
సర్లు అయితే ఉంటా సరే ఉంటా